హలో
అ ఏంటి ఎలా ఉన్నారు
మీ వాయిస్ చాలా స్లో వస్తుందండి
వినిపిస్తుందా అండి
ఉ
నేను బాగున్నాను మీరు
డిన్నర్ అయిందా అండి
ఎప్పుడు ఎ మీది అయిందా అండి ఓకే
హ అయిదండి
ఎకండి స్పృతి
ఏంటండి
స్పెషల్ ఓచ్చేసి మునకాయ టమాటో
అంటే
సౌండ్స్ వస్తుంది ఏంటండి ఎవరు పక్కన అరుస్తుంటున్నారు సరి
హ
సరి
సండే ఏంటి స్పెషల్
సండే స్పెషల్ అంటే ఫిష్ అండి
మీ మీ ఏం కావాలి
మా మమ్మీ గుర్తుచేసింది లేదండి రాదు రీసెంట్ టైమ్ లో మీరు ఏటైనా అంటే టూర్స్ విజిట్ చేశారా అండి
లాస్ట్ వన్ ఇయర్ లో
దగ్గర పట్లో కూడా పిల్లలు కా ఫ్యామిలీ తో గాని ఫ్రెండ్స్ తో గాని
ఇక వెళ్ళాలని ఉంది వెళ్తాను
మీ వాయిస్ చాలా బ్రేక్ అ హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది
ఆ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఓకేనా
హా ఒకే ఓకే అంత క్లియర్ ఎప్పుడు వెళ్ళలేదా అండి
ఎటు అంటే రెగ్యులర్ గా ఇంటికి వెళ్తూ ఉంటాను వెళ్ళినప్పుడు కాస్త ఇంట్లో వాళ్లతో చిల్లవ్వడం అంతే
ఎంజాయ్ చేస్తారా అండి ఇంట్లో వాళ్లతోటి వెళ్ళి కలవడం ఎంజాయ్ చిల్లవ్వడం
ఆ కాస్త ఉంటుందిడి కాస్త ఇ వాళ్ళతో ఉంటుంది జాయినెస్ అండ్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి కాస్త అటు ఇటు బయటకి వెళ్తాం కదా అలా కూడా కాస్త ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది
ఉ
హలో
ఆ చెప్ప కొంచెం పని వుంది
హైదరాబాద్ సిటీలో ఉంటే కాస్త ఎవరు ఉండరు దగ్గర్లో కాబట్టి బంజేయండి బట్ విలేజ్ కి వెళ్తే బాగుంటుంది
సో సిటీ లోన్ వి బోర్ కొట్టి ఇంకా విలేజ్ వెళ్లి కొంచం ఎంజాయ్ చేస్తారా
ఆ చెప్పు ఏంటండి
సిటీలో ఉండి ఉండి బోర్ కొట్టేసేసి ఆ విలేజెస్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారా
ఆ ఎంజాయ్ అంటే కాస్త ఫుడ్ బాగా దొరుకుతుంది నాచురల్ ఫుడ్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి అక్కడ గేమ్స్ లా గేమ్స్ ఆడుకోవడం బాగుంటుంది
అంటే లాస్ట్ గా మీ ఫ్రెండ్స్ తోటి ఏదైనా చిల్ అవుట్ అయిన ప్లేస్ ఏదనా వుందా అండి
ఆ లాస్ట్ టైం అంటే ఇంకా నేను నా స్టడీస్ టైం లో బెంగళూరులో లాస్ట్ ట్రిప్ వేసానుం దట్ దట్ వాస్ ద మోస్ట్ మోస్ట్ పీస్ఫుల్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ టైం అంత పాత ఏం తెలీదు అండి
ఏటు వేళ్ళలేదా
ఆ ఏంటండి
ఆ తర్వాత ఇంకెటు వెళ్ళలేదా
అది పెద్దదండి దాని తర్వాత
ఫ్యామిలీతో కూడా మీరు ఎట్ ట్రిప్ చేయరా అండి
ఫెయిల్ అయిందండి సో
ఫ్యామిలీతో గోవా ఎల్లారా మళ్ళీ మీ వాయిస్ బ్రేక్ అవుతుం
వినిపిస్తలేదా అండి
ఆ ఇప్పుడు ఓకే చెప్పండి. హలో
వినిపిస్తుందా అండి
హ్మ్
హలో
ఆ చెప్పండి
వినిపిస్తుందా అండి
ఆ
ఏంటండి ఏదో సాంగ్ వస్తుంది.
హా
హలో
ఆ చెప్పండి చెప్పండి ఇప్పుడు వస్తుందా అండి
హూ వినిపిస్తాంది.
ఓకే ఇంకా మీ ఫేవరెట్ ఎంటి దాని తర్వాత దాని తర్వాత ఏదో చెప్ తుర్
పెద్దగా ఏం మా హా ఎక్కడికి వెళ్ళలేదండి అదే ఫస్ట్ దాని తర్వాత ఇంకా అదే లాస్ట్ అయింది చూస్తున్నాను ఈ ఇయర్ ఎట్ అయినా వెళ్లాలని
మళ్ళీ ఎవరితో ప్లాన్ చేస్తున్నారండి ఫ్రెండ్సా ఆ ఫ్యామిలీయా
హా
ఏం జర్నీ ఆళీతో వెళ్ళడం నచ్చదా
ఫ్యామిలీ తో అని గాదు ఫ్రెండ్స్ తో వెళ్తే కాస్త ఇ ఈ ఏజ్ లో ఫ్రెండ్స్ తోటె వెళ్ళాలండి వన్స్ ఇట్ విల్ క్రాస్ థర్టీ థర్టీ ఫైవ్ అప్పుడు ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది బట్ ఈ ఏజ్ లో ఫ్రెండ్స్ తో వెళ్తేనే బాగుంటుంది
అలానే మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా అనుకుంటారు
ఏంటండి
అంటే మీ ఫ్యామిలీ వాల్ మెంబర్స్ కూడా వాళ్ళ కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా అలానే అనుకుంటే ఎలా అండి
అర్థం కాలేదండి
మీరెలా మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాల నుకుంటున్నారొ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అనుకుంటారు కదా సొసో అడుగుతున్నాన్
ఆహా అది ఒకసారెమో ఫ్రెండ్స్తో ఒకసారి ఫేమిలీ మెంబర్స్తో వెళ్ళామని
కుత్
గుడ్ గుడ్ ప్లానింగ్ ఇంకా మీ ఫేవరెట్ డిష్ ఏంటండి
నా ఫేవరెట్ డిష్ ఆ అండి
మ్మ్
మ్ నేను బాగా ఫిష్ తింటానండి ఫిష్
ఫిష్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్ అంటారా
ఏంటండి
అయితే ఫిష్ మీ ఫేవరెట్ డిష్ ఆ
ఆ ఫిష్ నా ఫేవరెట్ డిష్ అండి ఫిష్ బా తింటాను ఇంకా పెద్దగా ఏం తిన్ను, ఫిష్ తప్ప చికెన్ నార్మల్గా తింటాను అండ్ మట్ న్ కూడా నార్మల్గా తింటాను ఫిష్ బాగా తింటాను
ఫిష్ బ తింటార ఫిష్ బా తిన్ తింటారా సండే
ఫిష్ బాగా తింటాను ఫిష్ లో వెరైటీస్ తింటాను
అంటే ఏమేమి వెరైటీస్ టేస్ట్ చేసినారు ఇప్పడు వరకు మ్మ్
సీ ఫుడ్ టేస్ట్ చేసాను ప్రాన్స్ తిన్నాను ఆ లబ్స్టర్ తిన్నాను అండ్ ఫ్రెష్ కమ మ్ బంగార్ తీగ కాని మాకు ఇక్కడ స్పెషల్స్ దొరుకుతాయండి అవి బాగా తిన్నాను
ఫ్రెష్ వాటరీ ఎక్వ నాకు ఫ్రెష్ వాటరీ చాలా దొరుకుతుంది ఆ నేను బెంగళూరు లో ఉన్న ఇప్పుడు సీఫుడ్ తినేవాడిని సో అలా
ఓకే
ఇక్కడకి వచ్చాక మరి సీ ఫుడ్ దొరకలేదు
ఆ సీ ఫుడ్స్
సోలైఫ్ ని అలా అలా చిల్ అవు మూడు లో కంప్లీట్ చేస్తున్నారా మరి
ఏదో ఆలా లా చిన్నగా చిన్నగా
ఐస్ ఓకే
ఓకే అండి బాయ్
మటి